ఆ చెప్
చేత్నా
ఏ ఉందే ఎమ్ ఆ చెప్పు ఆ బావన్నాను వేలా ఉన్నావ్
బావున్నానేే లైఫ్ అలా అయిపోతుంది. వన్నా అ
ఆన్ టే అంతే మన పా
లైలై
ఆఆ అంతే అంతే పాత ఓల్డెన్ డేస్ గుర్తొతున్నాయి. అంటున్న స్కూల్ డేస్, కాలేజ్ డేస్.
అవును ఆ రోజులే బావుడేవి ఇప్పుడు. ఎమ్ బాగోట్లే అసలు
ఆహా ఎండి రావడం కాలేజ్ ఫ్రెండ్స్ తో ఆడుకోవడం
హు పెద్దయ్ కొద్దీ అని తెలుస్తున్నాయ్. అవును
పొద్దు తెలుతున్నాయ్ ఇప్పుడు లైఫ్ అంటే ఏంటో తెలతుంది
అవును ఏంటి ఎలా ఉంటంది. ఏంటి అన్ని తెలుస్తున్నాయి. మరి ప్రెజెంట్ సిచువేషన్ కూడా బాగట్లేన్న పోయటా
అవును చదివినడు నిజంగా మళ్ళీ ఛాన్స్ వస్తాయి వెనక రోజులకి వెళ్పోాలని పెపితుంది
దేవుణ్ని అడిగే మా తొందరగాని
నిజంగా అవకాశం ఉంటు అదే అడిగితేనే స్కూల్ డేస్ కాలేజ్ డేస్ దానికి మించిన గోల్డెన్ డేస్ ఏమింటాయా
ఆ
చక్కగా ఎంజాయ్ చేయడం రావడం మార్నింగ్ వెళ్లడం ఈవినింగ్ రావడం ముంచ చెక్క ఆడుకోవడం ఫ్యాన్స్
అల పాద రోజల అే సూపర్ అసలు ఆ గోలికలా ఆట ఆడుకునేదాన్ని నేను ఏంటే మళ్ళ బర్ చటా బడ్జెట్ ఆడుకునేదాన్ని ఆ మళ్ళా ఆ చేతలు ఆడుకునే దాన్ని బల్బట్టన బాల్బట్ట వండను ఆడేదాన్ని కబ కబడ్డీ ఆడే దాన్ని
మా స్కూ లో కూడా ప్రతి వీకెండ్ పెట్టేవరే
ఏమ అంతేనే మే అసలు నేను అసలు స్కూల్ బ్యాగ్ విసిరేసి ఫ్రెండ్స్ అందరం కలిపి మొత్తం పుల్లిగా ఆడుకునే వాళ్ళం హౌస్ కూడా మిస్ అయిపోయింది అసలు ఇప్పుడుొచ్చే ఏజ్ తెలుసా
ఇప్పుడు ఫిజికల్ గేమ్స్ ఎవరు ఆడట్లేదే అన్ని ఫోన్ ఫోన్ వీడియో గేమ్స్ ఇ ఫిజికల్ గా ఆడ్డం అందర మానేసారు ఇంకా
అవునా నజమల
చేయడం నలుగురితో కూర్చుని ఫిజికల్ గేమ్స్ ఆడడం అన్ని ఆగిపోయినా ఇంకా
అవును నిజ అవన్నీ మ మర్చిపోయారు అందరూ ఇంకా అంత ఫోన్ మాహి మది అంతే టైం లేదు టైం ఉండదు ఏజ్ సరిగ కొద్ద్ద టైమ్ టైమ్ విలువ తెలుసు
మన ఫోన్ యూజ్ చేస్తున్నామో మనల్నే ఫోన్ యూజ్ చేస్తుందో తెలియట్లేనేే అంతలాగ అయిపోయింది ఆక్సిజన్ ఇప్పుడున్న
ఎన్న